హ్మ్ హలో
ఆ
చెప్పరా ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇగ ఖాళీ
తిన్నవా ఏం కూరా
పాపు
ఏం చేస్తాను హాస్టలా
ఏవండీ కార్డు ఇట్లా ఓపన్ జీ
ఆహా వింటారా మరి
ఫరుయిట్లా
మా మమ్మీ నేను ఈడ బయట నేను కూర్చున్నా
ఆహా
ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు
ఇప్పుడు అంతా అ కలిసిగా ఇప్పుడు మన నేరునే మ జుడి
హ హ ఎప్పుడు మరి ఇంటికి మళా రావడు
ఏయ్యో శనివారం అశోద్దా కృష్ణ
ఓహో తమ్ముడు వస్తుందనా
ఆ తం పసం అడుగావ్వాలలే రాహల కన్యామన్నా
ఓ మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా
ఏష వాళ్ అందరు ఇటుకొచ్చిరు కళ ఉన్నా
అవునా
హ
ఆహ
వస్తతిషనాల సట్షో వస్తు ఇంంటికకి
ఆహా
ఇకే వద్దాస్తు శవ
రా మరి మరిలో
ఎరక కాశలయి నల్ న
ఆ
నాలుడు
నల్లులు అంటే
ఏం పురుగులు లేక్కున్నన్నారు నాయన ఈ మొం పడుకోవలే నైట్ రూమ్ లో అండుకోసలేదు పంకే బయటందరనుకుంట నా చాలా కాకి
దాన్లో ఓ ఆరున్నాయ్ ఓ పది కాదు కానీ
ఆ
ఈ నల్లులు కరుస్తున్నా అంటే గురక పెట్తుంది ఒకటే తెల్లారినా కాని మొన్న మూడు రోజులు పండుకోలే తెల్లార గట్లా ఏడు గంటల దాకా పనుకోలే
బో కొడుతే అవునా
అట్ల మన పన్నెండింటికి అట్లా అలా పెట్కో మళ్ ఏడు గంట కలించి పండుకునిక
ఆహ అమ్మరి ఏమన్నా దాంట్లోకి ఏమన్నా సొల్యూషన్ లేదా
వంద ఉంది ఎన్ని సార్లు పోతలే అ పద్దిగాలా పోతలే పద్గాల వస్తే నైట్ రొండు కాగానే వస్తున్నాయి
ఆహా అద అంత కాలేజకిం పోతలేరా మరి
అదకే
అయిపోనయ అండి తిని పనుకోడు అన్నగారేమని ఆ ఉంది ఉంది
ఆ
ఏవేవో అంటారు ఫోన్ ఎవరి నుంచి ఎటు నుంచి రాలేదా పెద్దన్న గారు చేయలేదా మ్యారేజ్ అయిన అన్నగారు
ఎక్కడన్నా గారు చేస్తరు ఆయన మాయతోనే మన్ననే చేసిన అని చెపుతున్నాడు మరి
మ్మ్
మా అయ్యా ఫోన్ చేసిన అంటుండు సూరియగ నీకు ఫోన్ చేస్తున్నా అంటుండు
ఆ
పెళ్లి ఎంగేమెంట్ అయిపోయినాక పెళ్లికి రాండి అంతే మళ్ళ పెళ్లి ఇలా అడిగితే మన్ననే చేసాను అని చెప్పిండ్రా
ఆహా ఆ సేర్గట్ కోయరంటారా ఏమో మరి ఇప్పుడు వేరు నిన్న వేరు మొన్న వేరు మరి
ఇన్నే ఉంద పిల్ల ఇం చల్డం వందా
తెలవదు ఇగా నాలే అట్టుంది
అసలు ఏటికన్నట్టు విరమ
ఏమో మరి తెలివదు ఇగ అది చల్లటి ను ఆ వాళ్ళ నుంచే తీసు అదే చెరిగట్టుకోయనట్టుంది దేవుని దగ్గరికి
అ చెరిప్పడి పోన్ చేసినాడు నాకు
మ్మ్ హ్మ్
చెప్తుండు ఇటు రాజ బాగ్ ఇటు అడుగుతుండ్రు నువ్వు ఒక మన్నాడు దాకా వస్తావు పెళ్ళి రేపన దాకా నాకనే ఉండు వస్త వస్తాని రానే రాల వాళ్ళు బాగుండ్ర అని చెప్పిండట వస్తా వస్తా అని దోస్తలు ఎమ్మట వాస్త వల్ల ఎమ్మట వాస్త వీళ్ళ మట వస్తాను రానే రాడు అంట
ఆహా
సరిగా అండి ఎగ్జామ్ న
మ్మ్ హ్మ్ హు
ఎగ్జామ్లో ఏంటివి అని నరేష్ అంటన్నాడు
మ్మ్ హ్మ్ వచ్చిండ మరి అన్న
హలో
అదే ఇప్పుడు చికెన్ కాడికి వచ్చిండా
ఏమో వచ్చినట్టు ఉందిగా మొన్న మా దోస్తుగాడు చూసిండంట ఆడ చికెన్ షాప్ కాడ
మ్ హ్
మొన్ననే వచ్చిండంట బన ఉన్నటురు మన
హ్ బానే ఊర అట్టు ఉంది అటుగాక పెద్దమ్మకు మంచిగా లేదా అన్న అక్కనే ఉన్నట్టుంది కొన్ని రోజుల్ దాకా
ఒక ఆరై ఐదు రోజులు దాకా ఉన్నట్టుంది.
మ్ మట్లా ఉ కరబ్ తమ్ముడా ఏం చేస్తున్రు ఏంటిది.
ఏం లే కాలిగా ఉన్న ఏం లే కాలి తిన్న. పండ అచ్చిన పండ
అదంతేనా మ్ అదే ఎప్పుడు పెద్దన్నోళ్ళు ఎప్పుడు పోతారంటరా హైదరాబాద్కి
ఏమో నాక్ మరి ఎండాకాలం వస్తారేమో గుండుగాని చదువు అయిపోయినాక
మ్ హ్ మా తమ్ముడు ఫోన్ చేసిండా
చేస్తం వాడ్ అన్న చేస్తాడు నేనన్న చేస్తా డైలీ
డైలీ కాలు
కదా మరి
అదంతేనా
కచ్చితంగా ఉండదు నేనన్న చేస్తా వాడన్న చేస్తాడు కచ్చితంగా
ఆహ
మీకు కూడా డైలీ వస్తంటయ్ మీకు గుడా
ఆ మాక్ రక్పోతే ఈడ ఇగ పానం ఊకోదు. మా అవ్వో నేనన్న చేస్తా లేదంటే వాడన్న చేస్తాడు
మీతో మీరు కట్ చేస్తా ఎందుకంటే అన్నం తిన్నంక మీక్ చేస్తాడట మీక్ చేస్తారట ఫోన్ అడుగు ఎనిమిదింటికి ఎనిమిదిన్నర అట్లా
ఆ అవును ఎయిట్ ఎయిట్ థర్టీకి పక్క నా
అందుకని ఏం ఇంట్లోళ తోని పెద్దడిది మాట్లాడుతడని ఇగ నేన్ నైన్కి నైన్ తర్టీ చేస్తా
హ
తినే పనేకు నింజే వతిరా అ ఏస్ మతా
హు మళ్ళ అల్లదంట హోలీ సెలబ్రేషన్ ఆయిని అంటనా
ఏమో రా చెప్పాలే అల్లు
కాలే అటుంది మాతోటి సాటర్డే రోజు చేస్తాను అండి మరి చేయలే అటుంది హు ఇంకామరి
చెప్పాలా ఈసారి పండగ చేరిందటగా మరి ఇంకా మొత్తం
ఆ ఎంది
సురేష్ అన్నది జోరున్నట్టు ఉందిగా
ఓ మామూలు జోరు కాదు ఉ వరల్డ్ ఆయననే బెస్ట్ వైఫ్ దొరికినట్టు ఫీల్ అయితుప్పుడు
ఎహే అవునా ఎప్పుడు
మొత్తం వేరే నాయె నాయన
ఆహా ఇంకాప్ప శల్ సురేష్ అన్న ఏంది ఒక శిల్ప అనేది ఇంకా స్టోరీ పెడతలే ఇ చూస్తు మరి మర్యాద
నేను కూడా ఫోటోలు ఏమి పెడతలేరేం అందరే అయ్యాలు
కదా ఆ పిల్ల పెట్టాలి నీ పాటికని చూస్తున్నా కా పెడతలేరు
అవును మెసేజ్ ఎవరు స్టోరి వెడతలెర్ ఓ వాట్సాప్ లో స్టేటస్ పెడతలేరు
టీ వెట్టా అ దమ్మం ఏదన్నా బాబా ఊర్ రావాణి
ఇలాంగా మ
సురేష్ అన్న నెల బ్రష్ చేస్తున్నడట పోరా నాయనా నాకు నవ్వొస్తుంది
ఆ అవుడా వేరే మొత్తం మారుతుండ ఆయన కూడా
ర అలా పన్న రప్పలా ప కౌన్ పలా ప
ఉ
ఎద్దరు క పడుతున్న ఒక గడుకోసారి బావ బావ ఉంటుందంటారగా ఒకటి చెప్తున్నా మన
అవునా
ఆ
అప్పుడే తొందరగానే వమ్మ ఈ యూతులో అయితే తొందరగా పెళ్లి చేస్త కుట్టన్నాయనా హ్ హా కెయాను బోరు కొడుతుంది. ఏం చేయాలో ఏమో పో
ఎప్పుడు హాస్టల్లో బోరే కొడుతుంది. కొంచెం గానీ ఫోన్ చూస్త ఆది సరిపోద్ది.
ఫోను ఇంకా నీకు వైఫై లేదు గాదార
మాకు అదే గాదాన్నే ఫైవ్ జీ ఫోనులున్నాయి.
ఓహో ఇగ ఇంగేముంది. గంతా ఫోను టీవి చ్చి ఫోన్ వండుకోవడు అట్ట తిరుగు రావుడు. ఈ ఇదే అయిపాయి ఇంగే ఏదన్నా జాబ్ అన్నా చూసుకోరా అయ్యా నా నా సైడ్ వస్తున్నాయి కానీ అ ఇంగా నే ఏమ దూ దూరం దూరంగా శంషాబాద్ అటు సైడు
మా అయ్య మొన్న ఫైనల్ ఒకటే మాట.
హ్ హ్
మొన్న ఎక్సమ్ ఫీస్ కొట్టినంకా ఆరు వేలు కోట్టినంకా దాని తర్వాత ఫోన్ చేసిండు కట్టినా వారా అని. నేను డే కట్. రేపు వాడు ఇంకా ఫీజ్ పెంచిండు. బ్యాక్ పద్దెనిమిది వందలు అంటుడు బ్యాక్ లాగ్ మూడు వేలు కట్టా మంటుడు అన్న ఆ కాలేజ్ కి పోతే ఏం పుడ్ అంటడు.
హ్
అదే పోతా అన్న నాన్నకు తెలువదిగా ఏం ఇంకేన్ని నువు డిగ్రీ ఫైనాల్ ఇయర్ ఏం వాద్దు ఫైనాల్ ఇయర్ ఏం వాద్దు పనిలో పెడితేనే వింటావు నువ్వు గిట్ల
హ్
కట్ చేసిండు ఏమ్మటే మళ్ళా చేయలే చేస్తా డేమో ఈ రోజు అన్న రేపు అన్న
హ్ హ్ ఇప్పుడు మీ తమ్మున్నీ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత దీంట్లోన దాంట్లో పెడతాడు అంటా జాబ్ లా.
హు హు.
హ్మ్ ఆ పనికే ఎక్కి క్కిస్తాడంట నా తోటి అన్నాడు బాబాయ్ నిన్న.
హ్ హ్ డిగ్రీ ఏం చదువుపియడంటానా.
హ్ కాదు ఇప్పుడు హాలిడేస్ గాదా
ఆహా.
హ్మ్ ఇంకేముంచాను అన్ని కూడా ఏటో దాంట్లకి చేర్పిస్తా. మంచి కాలేజీ లో చేపిస్త. చానా అన్నాడు మరి. కాలే ఇట్లా
మంచి కాలేజ్ చేర్పిస్తా అంటే ఆ వద్దా ఇంట్రెస్ట్ ఉండొద్దా ఏదో పా.
మరి రాడేం తీసుకుంటా అంటుండు మరి ఏం చేస్తా అంటుండు.
ఆ డిగ్రీ చేస్తాడేమో కానీ నేనుండి నేనే గవర్నమెంట్ కాలేజ్ ఎపియాలి బిఏ గ్రూప్ తీసుకోవాలి బికామ్ ఇవన్నీ పనికిరావు రా వాని కింద.
బి ఏ నా.
ఉత్తి బి ఏ తీసుకువాలి ఎందుకంటే మనం కాలేజ్ ఓపెన్ ఐతట్టు ఉండాలి.
ఓపెన్ ఎందుకు రా.
ఆ
బెడ్డరకు ఓపెన్ ఎందుకు.
ఓపన్ కాదు కాలేజ్ ఓపెన్ అయితట్టు ఉండాలి గవర్నమెంట్. కళ్ళు చేసినా అట్లా అంటునేనా అట్లా.
ప్రైవేట్ దాంట్లోలలో కూడా ఉంటాయిరా కానీ ఏమో ఇగ అది.
ప్రైవేట్ ఎందుకు రా ఇగ ఆడు చదువుడు ఆ ఫీజ్ దండుగాయితాది మా వోడుగూడ ప్రైవేట్ చేయోదు అన్ని అర్ధం అయింది. ఇప్పుడు ఈ ఇంటర్ చేస్తేనే ఒకటంటే పోషవ్వ లే పో పో అని సాగొట్టేసరికి మా ఓనికి మ మీరుగా కడతారు అంత ఫీజ సందిగానే కళ్ళున్నాయయిబ
ఇంకా వాడు బానే ఉంటుండ్రా అయితే ఒప్పుకోవచ్చు వాన్ని
ఆ ఈ రోజు అయిపోయింది ఎగ్జామ్ ఒకటి ఇం లా పదమూడు తారీకు ఒకటి రేపు కాక ఎల్లుండి ఒకటి ఉంది అంతే
హ్మ్
శుక్రవారం నాడు ఒకటి ఉంది అందే ఇగ శుక్రవారం అయి మధ్యానం ఐపోతే ఇగ ఇంటి కోస్తాటు శుక్రవారం సాయంత్రం
సరే ఆగరా నేను చేస్తా మళ్ళా
ఆ
హ్మ్మ్